లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రిపేర్ లో ఉన్నావా ఎక్కడైనా వెళ్ళాలని
అనుకుంటున్నా సిస్టర్ వెళ్ళాలని ఎక్కడైనా అంటే ఇగ ఈ సమ్మర్ లో మొత్తం టూ త్రీ మంత్స్ టైం వేస్ట్ అయిపోదు ఇగ అదే ఎక్కడైనా వెళ్తే మంచిగా నేర్చు కోవచ్చు ఏమైనా వర్కు ఇగ ఫ్యూ
జి అకేషన్ కి వెళ్ళొచ్చుగా
అవును అ ఇట్లనే అనుకుంటున్న గానీ ఇగ ఇంట్లా సిచ్యువేషన్ చూడాలి సిస్టర్ ఏమైతదో మీరేమైనా ఉంటే సర్ సేరా
అయినా మనకి ఇప్పుడు పండుగ ఉంది గదా
అవును దుర్గమ్మ పండుగ ఒకటుంది అని ఏమైనా నేర్చుకోవాలన్ నుంది వర్క్ ఇట్లా మంచిగా నేర్చుకోవాలని ఉంది కంప్యూటర్ అయినా ఏమైనా
నేను మా సిస్టర్ కి కాల్ చేసి అడుగుతా
ఆ మీ సిస్టర్ ఏం చేస్తది
నర్సింగ్ చేస్తది
అవునా ఎక్కడ
హైడ్రాబాద్
అవునా ఒకసారి అడిగి తెలుస్కోరా నాది గూడా భై పి సి నేగా ఇగ ఫస్ట్ ఇయర్ అయిపేయింది. ఏమైనా వన్ వన్ మం త్ టూ త్రీ మంత్స్ లో అట్లా ట్రైనింగ్ ఇట్లిస్తే నేర్చుకుందామని అనుకుంటనం. ఇగ మీకు తెల్సిన వాళ్ళుంటారు కదా సిస్టర్ వాళ్ళ కడగండి చానా మంది తెలుసుగా మీకు
అడుగుతా కంపల్సరీ
ఆ చెప్పండి సిస్టర్
మరి ఎక్కడెళ్ళాలనుకుంటున్నావ్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నావ్
కంప్యూటర్ నేర్చుకుందామని అనుకుంటాన్నా లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ అయినా ఏదో ఒకటి
మరి మనం ఇక్కడ హనుమ కొండ అయినా వరంగల్లో జాయిన్ కావచ్చు కదా
ఎక్కడ వరంగల్ల
అది మా ఫ్రెండ్ చెప్పింది అది మా పేరు అంటే గుర్తు గుర్తుకు లేదు అడిగితే బాగుండు అడుగుతానేనా అమే
ఒక సారి అడగరా మేం ఫ్రెండ్స్ అందరం మెళ్లు వే టం నేర్చుకుంటాం
ఆల్రెడి మీ సిస్టర్ నిన్న మ్యారేజ్ అయిన మీ సిస్టర్ కి తెలుసు కదా ఆమె జాయిన్ అయింది వరంగల్ లో ఆమె కంప్యూటర్ కోర్స్ నేర్చు ఉంది హు హాస్టల్ హాస్టల్లో ఉండి నేర్చుకుంది ఆమె
వాళ్ళే నేర్పిస్తరా
అవును వాళ్ళే నేర్పిస్ తరు ఫుడ్డు బెడ్డు అంతా వాళ్ళదే ఆ ఇస్తరు కదా
అవునా ఎంత ఇస్తారు ఫర్ మంత్ సాలరీ
అప్పుడైతే ఆమె చేసినప్పుడు ఎయిట్ థౌసంనో ఎంతో అన్నది
అవునా
ఇప్పుడు మినిమం ఎంత ఉండొచ్చో తెలియదు అది మ సిస్టం నీకొచ్చినదింతవరకనుకుంటా ఏమో దాని గురించి కూడా నాకు కొంచం క్లారిటీగా తెలియదు
ఊహు ఒకసారి కనుక్కొని చెప్పరా
కనుకుంటా
హ నేను కూడా అలపోయి నేర్చుకుంటా మంచిగా
ఈ సంవత్సరం తిరుపతి వెళ్ళాలినుకుంటున్నాం మీ వాళ్ళు వెళ్ త్తర
అంటె వెళ్దాం కూడా కలిసి వెళ్దాం సిస్టర్ అందరం ఒక వే ఒకసారి చెప్పండి మాకు కూడా మీరు వెళ్ళేటప్పుడు,
అంటే మమ్మీ అన్నది ఒకసారి ఉహు మీ బాబాయ్ మీ బాబాయ్ కొడుకు బ దేనాడు అడిగినా ఒక టూ టూ త్రీ డేస్ ముందు అడిగితే ఈ సంవత్సరం వెళ్ళాలనుకుంటున్నాం అంటే. లేదు లేదు మనం కూడా మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం, మనం కలిసి వెళ్దామని అన్నది మీ మమ్మీ.
అవునా. సరే, సిస్టర్ వెళ్దాం. బానే ఉంటదిగ, లాంగ్. జర్నీ మంచిగున్న. ఇది అందరం కలిసి వెళ్ళి నట్టు ఉంటది అందరం. ఉమ్ వెళ్దాం మీరందరు ఫ్యామిలీ వొస్తారా.
అవును, అందరం రామాను. కొన్.
ఆ.
నేను, మా ఆయన, ఇద్దరు పిల్లలు.
అవునా.
ఉమ్.
నలుగురము, మీరు నలుగురు రొస్. తర. సరే ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడైనా మాకు చెప్పండి, మేము వెళ్ళేటప్. ప్పుడైనా మీకు చెప్తాం, ఉమ్ ఇంకా ఏం స్. ఉన్నారు, బాన్నార్.
అందరు, బాగున్నారు. మీరే చెప్పాలంటే, ఎగ్జామ్ టైమ్ గదా, మీరు. ఎలా రాస్తునరు ఎంటిది, ఎలా టెన్షన్ బడు. తున్నారని.
మీకెవరు చెప్ప. పర్మాగన్ ఎగ్జామ్స్ నడుస్తు ఉన్నాయని.
తుందని.
అవునా. మీ దగ్గర ఎవరైనా ఉన్నారా, ఇన్. ఇంటర్ వాళ్ళు.
ఇంటర్ వాళ్ళు, ఎవ్వలేరు. మా న బిడ్డ ఉన్నా. ఉన్నది గదా మా అక్క బిడ్డ. ద ఆమె ఇప్పుడు నైతే గదా, టెన్త్ అయినా బాగు.
అవునా.
హ్మ్ ఇవాళ వాళ్ళది ఫేర వల్డే స్కూల్లో
అవునా బాగా ఎంజాయ్ చేసింది కావచ్చు.
బానే రెడీ అయి వెళ్ళింది చేస్తుంటారు.
అవునా.
మ్
మంచిగనే చేస్తున్నరు కావచ్చు ఇగ ఫేర్వెల్ పార్టీ అంటే ఎట్లుంటది ఇగ మనకు తెలిసిందేగా గ్రాండ్గా ఉంటదని.
చాలా బాధ పడతరు కదా.
అవును అదొకటి కూడా నిజ
ఆ ఎక్స్పీరియన్స్ మీక్ గుడ ఉంది కదా ఎట్లా జరిగిందో
రా ఎట్లాగైన ఇగ బాధనే ఉంటది. అ టెంత అంటే ఇగ భయం ఒకరు ఉం ఉంటది హ్యాపీ ఒకటుంటది. బాధ ఒకటుం
అవును.
హ్మ్
ఓన్లీ టెన్త్ వరకే ఆ మెమోరీస్ అంతా
అవును అక్కడ్నే క్లోజ్ అయిపోతది. ఇంకేం చేస్ స్తున్నారు మరి మీరే అ సారీ కట్ చిరా
అవునవును.
అవునా సారీ కట్కెలిందా
ఆహా లహెంగా.
అవునా ఎందుకూ
సారీ అంటే ఇప్పుడు కట్టుకోలేద్ ఆమె
అవునా అంటే సారీ టెన్త్ వాళ్ళు కట్ కొస్తరా.
అవును.
ఆహా! వీళ్ నైన్త్ వాళ్ళుగా అందుకనే హాఫ్ సారీ కట్టుకెళ్ళిరా అవునా ఇంకా మంచిగా గ్రాండ్గా రెడీ చేసిన్రా.
బానే రెడయింది. సింపుల్గనే వెళ్ళింది. గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఉంటేనే బాగుం ఉంటది కదా
అవునా అది గుడా నిజమే ఆ ఓకే ఆ